అండి బాగున్నాన్ అండి మీరెలా ఉన్నార్ అండి
మేమ్ కూడా బావున్నామ్ అండి
ఇప్పుడు మనకి ఈ ఉన్న లైఫ్ లో మీకు ఎక్కువగా నచ్చేది ఏంట అండి ఒంట రాళ్ళ పరంగాన లేకపోతే పుణ్యక్షేత్రాల్లా విజిటింగా సార్ లేకపోతే కొత్త కొత్త ఇప్పుడు ఈ మనకి వచ్చేది ఎండాకాలం కదా సార్ ఎండాకాలం కాలంలో ఎక్కువ అందరుగా ప్రిఫరెన్స్ ఇచ్చేదంఅంటే బయటికి టూర్ కే ల్దాం అనే విషయంలోనే సార్ అ ఓ గ్రే ఎట్ సార్ అంటే మీరు ఎక్కువ మ్యూజిక్ ని వినడానికి ట్రావెలింగ్ వెళ్ళడాని క సార్ ట్రావిలింగ్ అంటే ఎక్కడికి వెళ్తారు సార్ ఎక్కువ ట్రావెలింగ్ అని
ట్రావెలింగ్ అంటే నేను నేను ఎళ్ళిన ట్రావెలింగ్స్ అంటే కన్యాకుమారి మళ్ళీ శబరిమాల
ఆ లేదు సార్ అంటే సమ్మర్ లో మీరు ఎట్లాంటి ట్రావెలింగ్ ప్రిఫయర్ చేస్తారు ఇప్పుడు కొందరు ఊటీకి ఎళ్దామ్ అనుకుంటారు ఎందుకంటే ఇక్కడ ఎంత హీట్గా ఉంటది కాబట్టి ఊటీ కుల్మినార్కి వెళ్తుంటే ఒక కూల్ ఒకసార్ చల్లటి ప్రదేశం లాగా సార్ జమ్మూ అండ్ కశీ
అదే గోవా అండి గోవా అక్కడ ఎందుకంటే బీచ్ స్ ఉంటాయి కదా
ఓకే సార్ అందుకే అందరు చాలా మంది గోవా గోవా అంటారు సార్ ఎందుకంటే గోవాలో చల్లగా ఉంటదా సార్ ఇక్కడి కన్నా
గోవాలో బీచెస్ చాలా ఉంటాయంండి అక్కడ ఎంజాయ్ చెయొచ్చు మంచిగా మనకి ఎ బాగా ఎండాకొడితే ఆ బీచెస్ లో చాలా మంచిగా కూల్గా ఉంటుందండి
ఓకే సార్ గోవాకి ఎప్పుడు వెళ్లారు సార్ మీరు
గోవాకి వెళ్ళినాము మేము ఒక టూ టైమ్స్ వెళ్ళామండి
రెండు సార్లా వెళ్లారా సార్ రెండు సార్ల ఎలా ఫ్యామిలీతోని గోవాకి వెళ్లారా సార్
ఆ ఫ్యామిలీతోని గోవాకి వెళ్ళామండి
ఓ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసారు గోవాలో మీ పేరెంట్స్ అందరు వచ్చారా సార్ గోవాకి ఫ్రెండ్ తోనే వెల్లారా సార్ ఫ్రెండ్స్ తో ఎలా వెళ్లార్ సార్ గోవాకిి
పోయేటప్పుడు ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ లో వెళ్ళామండి
సార్ ఫ్లైట్ ప్రిఫర్ చేసారంటే బడ్జెట్ చాలానే అయింది అనుకుంటా సార్ ఎంత ఉంది సార్ మనకు టికెట్ గోవాకి వెళ్ళడానికి ఫ్లైట్ కి
ఓన్లీ ఫైవ్ థౌసండ్ అండి
వెళ్ళడానికే ఐదు వేల సార్
ఒకరికి ఫైవ్ థౌసండ్
ఓ ఒక్కలికి ఐదు వేలు అంటే రావడానికి ఐదు వేలు అంటే పది వేలు పట్టుకొని ఉత్త వెళ్ళడానికి అంటే జస్ట్ ట్రావెలింగ్ చార్జెస్ చెప్తున్నారు మీరు ప్రయాణానికి
అవునండి
ఓకే ఇంకా మళ్ళ అక్కడ తిండి విషయానికి వస్తే ఎలా ఉంది సార్ మరి
తిండి విషయాని కోస్తే మనకి వైన్స్ దొరుకుతుంది అండి
వైన్స్ ఓకే సార్ అంటే వైన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా సార్ గోవా అనగానే ఎందుకు అందరు చాలా కొంత మంది చెప్పేది బాయ్స్ కి అయితే మందు చాలా తక్కువ ధరతో దోరుకుతుందట కదా సార్ అక్కడ
ఆ నిజమే అండి
ఓకే ఓకే సార్ సరే ఇంకా మనకి అంటే ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్తే మందు కాకుండా మనకి అక్కడ ఫ్యామిలీకి నచ్చే విధానం ఏముంటుంది సార్
ఫ్యామిలీతోనే వెళ్తే అంత థ్రిల్లింగ్ ఏమి ఉండదు కానీ ఫ్రెండ్స్ తో గాని
ఓ అయితే ఫ్యామిలీతోని గోవా ప్రదేశానికి వెళ్ళడం అంతా బాగుండదని చెప్తున్నారు
బాగుండదు అవునవును
ఓకే సార్ మరి ఫ్యామిలీతోని వెళ్లేే లొకేషన్ ఏంటి సార్ ఈ సమ్మర్ లో పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రాలు అంటే ఎప్పుడైనా వెళ్తుంటాం సర్ ఎందుకంటే మన భగవంత్ తలుచుకున్నప్పుడల్లా మనకి అరే వెళ్ళిపోతే బాగుండు అనే వెల్ ఉంటాము బట్ ఈ సమ్మర్ సీజన్ లో ఏ లొకేషన్ అయితే మనకి నచ్చినట్టు అనిపిస్తుందో సర్ అంటే అక్కడ వెళ్తే ఈ ప్రదేశానికి వెళ్తే చాలా కూల్ గా ఒక వన్ మంత్ చాలా కూల్ గా హ్యాపీ ఇగా ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది
మ్మ్ ఎక్కడంటే
కులిమినార్ అంటారా సార్ ఊటీ అంటారా లేకపోతే డార్జిలింగ సిమ్లానా ఓ మైసూర్ ఎక్కడ సార్ బెంగుళూరు దగ్గర ఉన్న మైసూర్ కదా మైసూర్ ప్యాలెస్ అంటారు అక్కడ సైడు
అవునవును అక్కన్నే
సార్ లో నచ్చింది ఏవి ఎక్కువ
మైసూర్ లో నచ్చ వచ్చింది నాకు ఎక్కువ మనకి అక్కడ మనకి టీ పౌడర్ దొరుకుతుంది అండి అక్కడ మై మైసూర్లో టీ ఫేమస్ అక్కడ టీ పౌడర్
ఓకే సార్ అంటే టీ పౌడర్ కోసం మైసూర్ కి వెళ్ళేస్ కావాలంటున్నారా లేకపోతే ఈ ఎండాకాలంలో మనకి మైసూరుకి వెళ్ళలేసి వస్తే బాగుంటది అని చెప్ న్నార
మైసూర్కి వెళ్తే మనకి ఏంటంటే అక్కడ కూల్ కూల్ వెదర్ అనేది కొంచెం కోలుగా ఉంటుంది కాబట్టి మనకి ఎండగొట్టి అంతా తెలియదండి మనకి మంచి కూల్గా ఉంటుంది అక్కడ
ఓకే సార్ ఇంకా ఇంకా చెప్పండి సార్ ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం మనము వచ్చేది ఎండ కాలం కాబట్టి వెళ్లే ప్రదేశాలు కూడా కరెక్ట్ గా వాలి అక్కడన్న తిండి కూడా కరెక్ట్ గా చూసుకోవాలి కదా సార్ ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి ఎండ కాలం కొన్ని చూసుకుంటూ ప్లాన్ చేసుకోవాలి
ఉమ్ అంటే ఇప్పుడు ఎండాకాలం అంటే మనం ఎక్కువ గోవాల గోవాకి వెళ్తేనే బెటర్ అం
అవునా సార్ మీకు మీకు తెలిసింది ఎండాకాలంలో గోవ ఒకటే అంటారు
అవును మేడం
ఓకే సార్ ఇంకా అయితే గోవా వెళ్ళి కూడా ఫ్యామిలితో కూడా ఎంజాయ్ చేయ్యచ్చు కానీ అడ కొన్ని డిసెంట్ ప్లేసెస్ కూడా ఉంటాయా సార్ మరి వెళ్ళి అక్కడ ఫ్యామిలీతో ఉండ టట్టుగా
గోవాల్నా అండి గో గోవాలో గోవాకి ఫ్యామిలీతోని కూడా వెళ్ళొచు అట్లేమ్ లెద్ అడ
ఓకే సార్ ఫ్యామిలీతో వెళ్తే ఇప్పుడు ఫ్లైట్ అంటే మనకి ఖర్చులు చూసుకున్నా కూడా చాలా ఎక్ ఎక్కువైపోతుంది కా సార్ ఏమైనా ట్రైన్ ఫెసిలిటీ ఉందా అక్కడికి
ఆ ఉన్నదండి ట్రైన్ కాచూ రటు వాసుకో దిగామ అని ట్రైన్ ఉ
ఎన్ అవర్స్ జర్నీ ఉంటంది సార్ మరి ఏల్లాలి అంటే గోవా దగ్గరకి
వన్ డే జర్నీ అండి
వన్ డే జర్నీ అదే ఫ్లైట్ లో అయితే మీరు ఆ రోజు వన్ అవర్ లో వెళ్ళపోయరంటున్నారు వ ఓకే వన్ డే జర్నీ అయినా కూడా మంచిగా ట్రైన్ లో ఎంజాయ్ చేసుకుంటూ కూడా ఎల్లచ్చు కదా సర్ ఫ్యామిలీ ఉంటే అయితే ఫ్యామిలీతో డే వన్ అవర్ కూడా మనకి వన్ డే కూడా వన్ అవర్ తో అయిపోతుంది
అవునండి
ఓకే అయితే వాస్కోడిగామా అంటున్నారు ట్రైన్ అక్కడికి వెళ్ళిపోతుంది సార్ డైరెక్ట్ గోవా దగ్గర డ్రాప్ చేస్తుందా మళ్ళీ అక్కడి నుంచి ఏం ప్రిఫర్ చేయాలి సార్ మరి ఇప్పుడు ట్రైన్ కి వెళ్ళిపోయాము మళ్ళ మరి అక్కడ నుంచి వన్ అవర్ నుంచి టాక్సీ ఉంటాయి సార్ అంటే దానికి ఎంత ఖర్చు ఉంటుందేమో వన్ అవర్ జర్నీకి
వన్ అవర్ జర్నీకి ఒకళ్రికి వన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి వన్ హండ్రెడ్ ఆ
ఓకే అక్కడ నుంచి మీరు వంద రూపాయలు పెట్టుకొని వెళ్ళారా సార్ మరి అప్పుడు ఫ్లైట్ క వెళ్ళినప్పుడు
ఆ ఫ్లైట్ కి వెళ్ళినాక దీనక అక్కడ మనకి డైరెక్ట్ టాక్సీ బుక్ చేస్తే టాక్సీ వస్తుందండి
టా ఎట్లా సార్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అక్కడ హోటల్స్ లో ఉంటాయి మనకి
ఓడ్రల్స్ మనం బుక్ చేసుకోవాలండి ఇక్కడ నుంచి ముందు ముందే ప్రిపేర్ అయి ఉండాలి మనం అండి ముందే ప్రిపేర్ అయి్య ఉంటే మనకి
అంతా ముందే ప్రిపరేషేసుకొని పెట్టుకోవాలన్నమాట
ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం మంచిగా చేయగలుగుతాం అక్కడ
ఓకే సార్ అంటే మీరు ఎన్ని డేస్ అక్కడ ఉన్నారు సార్ గోవాలో
గోవాలో టోటల్ ఫోర్ డేస్ అండి
ఫోర్ డేస్ ఎంజాయ్ చేశారా సార్ మ ఫోర్ డేస్ మీకు ఎంత ఖర్చు అయింది అక్కడ
ఆ దగ్గర దాదాపుగా ఒక ఎయిటీ ఎయిటీ థౌసండ్ క నదండి
న్ట్టారా సార్ గోవాకెళ్ళినప్పుడు
ఔనండి
ఒకే సర్ బట్ ఆ ఎనభై వేల్ దగ్గట్టుగా మీకెంజాయ్మెంట్ అనిపించిద్దా గోవాలో
అనిపించిదండి నాకు ఎంజాయ్మెంట్ మంచి చ మస్తు ఎంజాయ్మెంట్ ఐందండి మాకు గోవాలో
ఓకె సార్ మరి అక్కడ ఫుడ్ ఎలా అనిపించింది సర్ మికూ
ఫుడ్డు గుడా మనకీ అంత నాన్ వెజ్ వెజ్ అంత దొర్క్తుందండి మనకి ఫుడ్ కైతే ఇబ్బందే లేదు
దొరుక్తుంది గనీ సర్ బట్ అక్కడ క్వాల్టీ ఎలా ఉందంటారు గోవాలో మీకు తిండి ఏదైతే పెట్టారో వ ల క్వాల్టీ బాగుంద మన ఇంట్లో తిన్నట్టు అనిపించిందా లేకపోతే బయట తిన్న స్పైసీ ఫుడ్ లాగా అనిపిచిందా లేకపోతే ఏదో ఉంది లే తిన్నాము ఉన్నాము అన్నట్లా అనిపించిందా
స్పైసీ అండి అక్కడ మోత్తం
మోత్తం స్పైసీగ ఉందా సర్ ఓకె సర్ అంటె ఫుడ్డు అక్కడ వాటర్ మీక్ సెట్టైయ్యాయ సర్ మరి
వాటరూ మనకి పెద్దా అంటే మనకి కొంతమందికి అంటే పడపోవచ్చు కొంతమందికి హెల్త్
ఎందుక్ సర్ క్వాలిటీవి పెట్టట్లేద ఫిల్టర్ వాటర్ లాంటివి ఓ వాటర్ గుడా కొనుక్కవాలంటున్నారు అక్కడ ఓకె వాటర్ ఐనా ఫుడ్ ఐనా కొనుక్కొనే తినాలి అంటున్నారు ఇంక అక్కడ ఇంకా ఏంటిది సార్ స్పెషాల్టీ గోవా లో
మనకి హోటల్స్ బుక్ జేస్ కున్నం అన్కో వాళ్ళే మొత్తం మనకి ప్రొవైడ్ జేస్తారు
ఔను సర్ వాళ్ళు హోటల్ బుక్ జేస్కున్న తర్వాత క్యాసినో గేమ్ గుడా ఆడొచ్చు అని జెప్తున్నారు అక్కడ
అక్కడ గొ గోవా మధ్యల ఒక షిప్ ఉంటుందండి అ షి ఆ అ అక్కడ షిప్ లో ఆ మధ్యల షిప్ లో క్యాసినో ఆడ్తరండి ఆ షి ఆ షిప్ దాకా వేరేది వేర్ షిప్ లో వెళ్ళొచ్చండి ఆ షిప్ దాక
ఒ మళ్ళింకక్కనించి
ఆ షిప్ ఆ షిప్ ద క తీసుకెళ్తార్ మళ్ళ అకాడ తినే కాడ క్యాసినో లోపల ఆడ్ద ఆడోచ్చండి మనం లోపల
క్యాషినో అంటె ఎలా వాళ్ళేలా ప్రొవైడ్ జేస్తరు ఆ గేమ్ ని
క్యాసినో అంటె అదీ కొంజంక గేమ్ లా ఉంటుందండి ఆ గేమ్ ఆడితే ఏంటంటే మనము మనకి గే రివార్డ్స్ అవార్డ్స్ ఒస్తుంటాయండి అవి
ఇస్తర క్యాశినో ఆడడానికి
ఉమ్ క్యాసిన అన ఆడనికి మనక్ బిట్ కాయిన్స్ లాగా ఒక ల ఉంటుందండి బిట్కాయిన్ అ ఆ బిట్కాయిన్స్ లాగుంటుంది అదిద మనం ఆడ్తే మనక్ బిట్ కాయిన్స్లో ఒ ఇ ఒస్తున్నయండి కాయిన్స్ ఒస్
ఓకె అంటిప్పుడు ఎన్ని కాయిన్స్ ఇస్తే ఎంత వరక్ ఆడగల్తాం సర్ ఎంతవరకి గేన్ చేస్కుంటం దాంట్లో ఎంత సంపాఇచ్చుకోచ్చు
దాంట్లో చాలా సంపాదించుకోవచ్చు మనం వన్ క్రో గుడా సంపాదించుకోచ్చండి మనం ఉంటుంది మనం మన్ మనా మనమెంత దాన్ మీ ఇంట్రెస్ట్ ఉంటే అంత ఆడచం ఇట్లేమన ఉంటార
అ ఓకె అంటె మనం గెలవగల్తామ సర్ ఇంతో అంతో పెట్టినందుకు
గెలగల్గుతం గనీ మనం కొంచ్ కొద్దిగా మనం మనా నాలెడ్జి ఉపయోగిస్తే మంచిగా ఆడోచండి మనం అది ఆ అ డిపెండ్ ఆఫ్ న నాలెడ్జ్ ఉంటది డిపెండ్ ఆన్
ఓకే ఓకే సార్ మీరు ఆడార సార్ దాంట్లో క్యాష్.
నాకు అది, ఎట్లా ఎలా ఆడాలో తెలియదు అండి నాకు
మీ ఫ్రెండ్స్ మీతోనే ఎవారోతో వచ్చారో వాళ్ళు ఆడారా మరి. వాళ్ళు ఏమైన్నా గెలుచుకున్నారా సార్ మరి దాంట్లో క్యాసిన లో
ఆ ఒక ఆయన వచ్చేసి ఒక ఓ ట్వలాక్స్ ఏమో గెలుచుకున్నానండి ఆయన పేరు మారుతి అండి.
మారుతికి టూ రెండు లక్షల వరకే గెలుచుకున్నార సార్ దాంట్లో అంటే తనకు ఆల్రెడీ ముందే దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటూ సార్ క్యాష్ నడడం అనేది ఓకే సార్ చాలా బాగా అనిపించింది సార్ మీతోని ఈ టూరిస్ట్ ప్లేస్ గోవా గురించి ఎండాకాలంలో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్
థ్యాక్